హలో ఆ గుడ్ ఈవెనింగ్ మేడం
వెరీ గుడ్ ఈవెనింగ్ ఏమైందండి ఆ చెప్పండి వాయిస్ వినిపిస్తా లేదా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది
ఓకే చెప్పండి ఇంకా ఆ ఏం లేదండి అట్టిగనే కూర్చొని ఉన్న ఖాళీగా
ఆ
మీరేం చేస్తున్నారండి
నేను ఇంకా అట్టిగనే ఉన్నానండి ఇప్పుడే బోళ్ళు తూడ్ సుడు అయింది
ఆహా హాహా
వంటకి ప్రిపరేషన్ ఇగ పప్పు ఉంది ఆలుగడ్డ కట్ కటింగ్ చేసి పెట్టుకున్నాను.
చెప్పండి ఇంకా ఆదివారం పిల్లలు డప్పు కొడుతున్నారంటే మా అమ్మ వచ్చి మళ్ళా టీవీ పెట్టి ఇక్కడ పడుకొని మాట్లాడు నేను టీవీ చూస్తా అనేసి అంటున్నారు తనకు చెప్పినా అర్థం కా దు మళ్ళీ చెప్తే వినదు కరెక్ట్ గా కోపం రాదా
అవునండి
సంజాయించి పంపిన బైటికి అని ఇప్పుడేపోతే మళ్ళ ఇప్పుడు చ్చి టీవి పెడుతుంది పడుకొని చూడండి అని చెప్తుండు చెప్తుంది మా అమ్మ
అవునా అండి
కోపం వస్సాండే అప్పుడప్పుడు నాకు ఇట్లా
ఏమోనండి ఇప్పుడు మొహరం పండగ మీకు నీ దొరకలేదు ఎక్కువగా కోపం వస్తాదండి ఇంకాస్త ఓర్పు ఉండండి ఈ రోజు
అమ్మ అట్లానే ఉండదు అండి సిచ్యువేషన్ చూస్తే గానీ
నీకు కడుపులో నిండా అన్నం లేదు
లేదు లేదు లేదు గావర్ గావర అయితాంది అండి
ఆ అందు
ఇగ అట్లానే ఉండదండి పరిస్థితి
ట్వెల్వ్ కి తినేటోళ్ళు లెవెన్ కి తినండి
అవును అవునండి రేపు రేపు అం
ఆ మీ మీకు ఎందరు అండి పా పా పిల్లలు
పాప ఒక బాబు అండి
ఆహా రేపు పల్స్ పోలియో ఉందండి
మా పిల్లలకు లేదాండి ఆ లే రేపు మా పి ఉంది కానీ మా పిల్లలకు లేదు
మీ పిల్లలు పెద్దగా అయిండ్రా అండి
పాపకు ఫైవ్ ఇయర్స్ అయిపోయింది బాబుకు ఇంకా టైమ్ ఉంది అండి వేయడానికి
ఆ మరి వేయండి బాబుకి ఉంది కదా అండి రెండు చుక్కలు
చుక్కల ఐదే సంవత్సరాల్లో కదుంటాది కదాండి ఇంజెక్షన్
అహా ఐదు సంవత్సరం కి ఇంజక్షన్ ఉంటాది అండి, ఇది పల్స్ పోలియో అండి రెండు చుక్కలు ఉంటాయ్. యే గదా అండి.
ప్రతి ఒక్కరికి ఉంటాయా ఇప్పుడు రెండు చుక్కలు వేసుకోవడం మేనా
జీరో టు ఫైవ్ ఇయర్స్ లోపల పిల్లలకి ఉంటాయండి మీ బాబు
అమ్మా ఓకే ఓకే. సరే వేపిద్దాం దాంట్లో ఏం ఉంది.
అవునండి మీ అంగన్వాడి సెంటర్లో అవునండి. ఎక్కువ మంది ఇది టూ ఇయర్స్ నుంచి రావట్. లేదండి ఈ పోలియో ఇప్పుడు ఎవరికి అస్తుందని బంద్ జేసిన్నామండి. బంద్ జేస్తే ఎక్కువ మందికి ఒక ఊరిలో. ఇద్దరు ముగ్గురికి పోలియో అని వ్యాధి వచ్చిందండి.
ఓకే ఓకే.
అది కాలు చేతులు పడిపోవడం చిన్నపిల్లల్ని. ఆస్తమా అందుకోసం మళ్ళా వ్యాక్సిన్ తీసాం రెండు చుక్క. క్కలే గదండి వేపిచండి. ఉమ్ మీ అంగన్వాడి దగ్గరనేనా అండి.
ఈ వెనుకనే ఉందండి.
ఉమ్ వెళ్ళీ వేపిచండి మరి.
అవునండి.
మార్నింగే వేపించాలి అండి మంచిగా. పని జేస్తదటా ఫ్రెష్ అవునండి. మార్నింగే వేపిస్తాం స్నానాలు చేసి టిఫిన్ అయినంకా తీసుకొని వెళ్ళండి అవునండి మార్నింగ్ ప ది లోపటే వేపిచండి.
సరే సరే వేపిస్తాను వేపిస్తాను రెండు చుక్కలు గదా అండి మా బాబుకు వే. పిస్తాను.
ఇంకా జెప్పాలండి.
టీ యే బెడ్ తీసుకెళ్ళాలండి మా.
ఆ లేదండి టిఫిన్ జేపిచండి
ఓకే ఓకే
అట్లా ఏం లేదండి
వేపిచ్చుడైతే వేపియొచ్చు రేపు రెండు చుక్కలు వేపియాలే
అవునండి
అవునండి
ఇంకా అండి ఆ అండి
ఇంకా జెప్పాలండి
చెప్పాలండి మా స్నేహితురాలు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు అయితే చూస్తున్నాం
ఆహా
ఉమ్
మీకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారా అండి
చాలా మంది ఉన్నారండి దాంట్లో కాల్ జేస్తా ఉంటారు నేను ఫ్రీ అయితే మాట్లాడతా అండి తనకు మెసేజ్ పెట్టాను మీరు కాల్ జేయరేమో అని అది చూసుకొని తను కాల్ బ్యాక్ చేస్తుంది
అరే మిస్ అయింది
ఆ లేదండి పర్లేదు అర్థం చేసుకుంటారు ఎందుకో కొనివ్వాలి అని
అవును
అవునండి ఇంకా చెప్పాలండి మీరు చెప్పాలం డి మీరే ఇంకా ఏంటి విశేష
మీ హాబీ ఏమున్నాయండి
ఏమో మార్నింగ్ లేచే వరకు మా అమ్మగారు టీ పెట్టిస్తారండి ఫస్ట్ అయితే అది తాగిన తర్వా త బ్రష్ అయిన తర్వాత అది టీ తాగిన తర్వాత స్కూల్ స్కూల్ అయి తే పిల్లలకి లేపే వరకు మా అమ్మగారు ఆ టిఫిన్ ఉంటే తను వాళ్ళకి మా పామ్ మా అమ్మగారికి నాన్నగారికి ఎర్లీగ లేచే అలవాటు ఉందండి మేమేంటో నైట్ పిల్లలు పడుకునే సరికి లేట్ అయిపోతది లెవెన్ పక్కా టువెల్ అయి తది సో అట్లా లేట్ అయ్యేసరికి మాక్ కు లేవడానికి ఇబ్బంది అయితది కాబట్టి మా అమ్మగారు టిఫిన్ చేసి లేపుతారండి నాకు నేను బ్రష్ చేసి టీ తాగి తీసి వాళ్లకు నేనే బాక్స్ లలో పెడతా ఎంత తింటారు ఏంటి అట్లా చూస్ కొని అవన్నీ రెడీ చేసి బాగ్ లో బుక్స్ అన్ని మళ్ళీ కంపాక్స్ లో పెన్సిల్ అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని చూసి బట్టలు తీసి అమ్మ మొత్తం పక్కన పెట్ టి నీళ్లు వడి చేసి మా అమ్మ లేపోతే ఆ పాప్ పాపకి బాబుకి స్నానం బ్రష్ అదంతా చేపిచ్చి డ్రెస్సులు వేసి అదంతా మా ఆయనకు లేపుతా అబా ఆయన ఒక్కరిని రెడీ మా బాబును రెడీ చేస్తే మా పాపకి డ్రెస్ వేస్తే లేపు అంట మా అమ్మగారు రిబెన్ తోటి జడేస్తుంది ఉన్నారు మా పాపాకు
అవునా అండి మీ పాప జడ మంచిగా లావు ఉందా పెద్దగా ఉందా
అంతా లేదండి ఇకా కాకపోతే ఇప్పుడు ఇప్పుడే పెరుగుతుందండి క్యాజువల్ గా ఉంది రిబెన్ వేసే పంపిస్తామండి
అవునండి మంచిగా అనిపిస్తదండి పిల్లల్ని స్కూల్ పోయేటి పిల్లల్ని ఆడపిల్లల్ని మీరు ఇవ్వలేరు
ఆ మంచిగా అనిపిస్తది అవునండి అవునండి అదే అండి
ఇంకా మార్నింగ్ మార్నింగే ఉంటదండి పిల్లలకి
ఇక రోజు మార్నింగ్ ఒక టూ అవర్స్ మనది కాదంటే ఈవనింగ్ ఫోర్ వరకు పురుస్
కొట్టొద్దు నిజంగానే మరి మీ పిల్లలు మం చిగా వెళ్తారా లేకపోతే
లేదండి మంచిగానే వెళ్తారు వాళ్ళ మూడు ఒక్కొక్క సారి డిస్టర్బ్ అవుతది గాని మా పాపది మా బాబు అయితే మంచిగానే వెళ్తాడుండి ఎప్పుడు ఏడువలే ఇప్పటివరకు ఇద్దరు కూడా మా పాపనే కొంచెం స్సే ఒక్కొక్కసారి ఏడుస్ తదండి
అవునండి ఇంకా ఇంట్లా ఉండి ఉండి వెళ్ళాలంటే కాస్త ఏడుస్తాడు
హాలిడేస్ మంచిగా వెళ్తూ వే వెళ్తున్నారు అనే టైం కి హాలిడేస్ వస్త వస్తాయి కదండి అప్పుడు ఆమె డిస్టర్బ్ అయిపోతది
గొర్రెలుగా వెళ్తే అం
అట్లా అట్లా ఏం కాదు కానీ అట్లా అవునండి
అండి అదే ఉందండి పిల్లలతో బాధ మా పాపకు కూడా ఈ సంవత్సరం వేయను గానీ వచ్చే సంవత్స ఇంకేం వేస్తాను గానీ ఇక మా పాప ఏం చెప్తాదో అండి
నెక్స్ట్ ఇయర్ వేయండి చిన్న పాపే నేమో మీ పాప
అవునండి టూ అండ్ హాఫ్ ఏ నడుస్తుందండి
అదే అవునవును నెక్స్ట్ ఇయర్ వేస్తే ఇంకా పురుశోతాదండి
అంటే చూసుకున్నా గాని మా పిల్ల అయితే బాగా మాటలు వస్తాయి
త య పర్లేదండి నెక్స్ట్ ఇయర్ ఎయండీ ఇంకా
ఆ అదే అదే ఆలోచిస్తున్నానండి ఉమ్ ఇంకా మీ సార్ ఏం చేస్తారండి
ఇంకా చెప్పాలండి ఆ అండి
మీ సార్ ఇగ మీ సార్ ఇగ ఇంట్లోనే ఉన్నారా
ఆ లేదండి
ఆ ఒకే
లేరండి వాళ్ళ ఊరికి వెళ్ళారండి పెద్ద పెళ్ళికి
అవునా అండి
అవునండి నైట్ వస్తారు బారువులు అయితంది ఇంకా అనేసి వెళ్ళారు
ఓహో వాళ్ళ మమ్మీని చూడడానిక అండి
వాళ్ళ అమ్మ గారు మంచరాళ్ళు ఉంటారండి వాళ్ళ అమ్మ కాల్ చేస్త ఉంటది అట్లేం లేదు పర్టికులర్ లో అయితే మాట్లాడుతా ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ చాలా రోజులు అయితుంది రావట్లేదు అనేసి అంటే వెళ్ళాడండి అవునండి
ఇక పాత ఫ్రెండ్స్ పాతనే ఉంటారండి బాగా గుర్
ఆ వాళ్ళు కాల్ చేస్తా ఉంటారు వాళ్ళ అందరూ ఒక్కటే దగ్గర ఉన్నారు కదా సో గుర్తు చేస్తా అంటే ఇంకా ఎళ్లారండి
అట్లా వెళ్ళాలండి మంచిగా
తాడు వెళ్తాడండి అట్లేం లేదు
మీకు కూడా పెన్ను ఫ్రెండ్ సర్కిల్ మంచిగా ఉంది మీ ఆయనకి కూడా ఉందండి పెట్టుకుంటేనే కదా అండి ఏదైనా ఉంటాది
అవునవును ఎందుకండి మీకు లేరా అండి
ఆహా ఉన్నారు గాని మేము ఎక్కువగా ఉన్ కల్వం కల్వం దూరం ఉన్నారు మా ఆయనే మా ఫ్రెండ్స్ వాళ్ళు హిందీ మీడియం అండి నాది అయితే వాళ్ళు పెళ్లి పెళ్లి చేసుకొని మహా టూ రాజస్ స్థాన్ రాజస్థన్ బిహార్ జయపూర్
ఆ మీరు వాళ్ళ ఇంటికేళ్ళినట్టు టూ అయితది ఒక్కొక్కొక్కసారి ఒకవేళ వెళ్తే ట్రిప్కి వెళ్ళినట్టు ఉంన్
అవునండి వాళ్ళము మా ఫ్రెండ్ సిస్టర్ పెద్ద సిస్టర్ వాళ్ల పెళ్ళి ఉందట ఇన్వైట్ చేసింది మొన్ననే
ఆహా
అయితే ఏమి ఇక ఇక్కడ ఏం వెళ్ళచ్చండి అంత దూరం ఉహు ప జై పూర్లో అండి
ఆ అండి
జైపూర్ జైపూర్ లో ఉంది అట
ఆ ఓకే ఒకే
ఊ అందుకోసం ఇగ మా ఫ్రెండ్స్ తోని ఎక్కువ వెల్వమండి ఇగ దూరం ఉంటరు మొన్ననే మా ఫ్రెండ్ పెళ్ళి అయిందండి ఆ వెంటనే ఉంటది కాకపోతే అమె బిఆర్ఎస్సు అదీ ఏం ఏం జేస్తదం టే ఆమె కశ్మీర్ గీ ఇచ్చిండ్రండి ఇప్పుడు
ఆ ఓకే ఓకే ఓకే ధన్యవాదాలండి నా తోటి ఇంత సమయం కేటాయించినందుకు
ఆ ధన్యవాదాలండి